హలో
హలో ఆ అన్నయ్య
ఆ
ఎలా ఉన్నావ్
బాగున్నాను మీరెలా ఉన్నారు
ఆ మేము బావనే బాగున్నాం ఆ తిన్నారా ఆ తిన్నాం తిన్నాం ఏం కూర
ఈరోజు గోంగూర వండారు గోంగూర పచ్చడి తిన్నాను
ఆ
అక్కడ ఏమి వండారు
ఇక్కడ ఇవాళ టమోటా పచ్చడి
ఓకే టమాటా పచ్చడా బాగుంటది
నా అవును ఇంకెలా ఉంది ఇంట్లో అందరికి ఇంట్లో అందరు బాగున్నారా అందరికీ ఆరోగ్యం బానే ఉందా
ఉమ్ బానే ఉంది
నా
మీరెలా ఉన్నారు అందరికిీ బాగుందా ఆరోగ్యం
ఆ బాగుంది అందరూ బావున్నారు
అమ్మ చెల్లి అందరు బాగున్నారా
ఆ అందరూ బాగున్నారు
అమ్
ఉమ్ ఇంకేం నిన్న ఎక్కడికో వెళ్ళినట్టున్నారు ఎవరెవరు వెళ్లారు ఎక్కడికి వెళ్ళారు
నిన్న మేము బీచ్ కి వెళ్ళాము
ఆ
మీకు దగ్గరలో పేరుపాలెం అని భీమవరం దగ్గరలో బీచ్‌కు వెళ్లాము కానీ అది అంత కలిసి వెళ్ళాము చాలా బాగుంది జర్నీ కాని ఇంకా అక్కడ ఫుడ్ గాని తర్వాత మేము మంచిగా బాగా ఆడుకున్నాం బీచ్ లో చాలా మంచిదండి
అదేలే మొన్న మీ స్నేహితుల్ని మీట్ అయినట్టు ఉన్నావ్
ఆ మొన్న మా స్నేహితులు అందరు కలిసి బయటికెళ్ళాం వేరే ఊరెళ్ళాం మా స్నేహిత్ తో కలిసి మారేడుమిల్లి అని ఊరు వెళ్లాం
హం
ఉమ్ అక్కడికి మేము స్నేహితులు అందరం కలిసి చాలా సంవత్సరాలు అయింది బయటికి వెళ్ళి ట్రిప్ లాగా అందుకే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్లాం
ఓకే సరే
బస్ జర్నీ చాలా బాగుంది ఇక్కడ నుండి ఆ రాజమండ్రి వర కు బస్సులు వెళ్ళాలి అక్కడ నుండి మళ్ళీ మారడుమిల్లి వరకు వేరే వేరే బస్సు ఎక్కాలి కే
నా
ఉమ్ ఇక్కడ నుండి దాదాపు ఒక ఫోర్ ఫోర్ అవర్స్ అంటే నాలుగు గంటలు జర్నీ ఉంటది రాజమండ్రి నుండి చాలా బాగుంటది
అదే ఆ రాజమండ్రి మారేడుమల్లి అంటే గుర్తొచ్చింది అ రాజమండ్రి నుంచి మారేడ్ మిల్లికి ఒక డైరెక్ట్ గా ఒక బస్ వేసారంట అది బస్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ వాళ్ళే మార్నింగ్ ఇక్కడ సిక్స్ కో ఎంత కో స్టార్ట్ అయితదంట ఆరిం ఆరు గంటలకు స్టార్ట్ అయితది
ఉ
అక్కడిక్ కి పదకొండు, పది ఆ టైం కి దింపుతది మళ్ళీ అక్కడి నుంచి రెండున్నరకి ఆ టైం కి స్టార్ట్ అయితదంట
ఓకే అంటే టూరిజం లాగానా
అవును ఆరు వందలే అనుకుంటా టికెట్ కూడా ఉ
వెళ్లడము రావడము వాళ్ళే చూసుకుంటారా
ఆ మొత్తం అంటే బస్సు మట్టుకే వాళ్ళు ఇక్కడ నుంచి మిమ్మల్ని పట్టుకెళ్ళి ఆ ఫుడ్ అవన్నీ మనమే అది మారేడుమల్లికి స్పెషల్ బస్ వేసారంట ఆ ఒక్క బస్ వేసారంట
అయితే ఈసారి మా ఫ్రెండ్స్ తో గాని, ఫ్యామిలీతో గాని ట్రై చేయాలి.
ఇంకా ఎక్కడికైనా ప్రయాణాలు ఫ్యామిలీస్ అన్ని ప్రయాణాలు చేసి నప్పుడు కుటుంబం కుటుంబంగా ఒక ఒక మంచిగా కొన్ని బస్సులు ఉన్నాయి ఏమంటే ఆ బస్సుస్ ఆ బస్సు లో ఓ ఆ సీట్లు ఎలా ఉంటాయింటే ఇంకా పడుకునేలాగా ఆడుకునేలాగా ఇంకా అన్ని అలా గా ఆట్ల ఆ బస్సు బుక్ చేసుకుంటే చాలా బావుంటది ఇలాగా ప్రయాణాలకి అని
ఆ అవును నేను ఈ మ మధ్య విన్నాను బస్ లో సగం వరకు సీట్స్ వుండి సగం నుండి ఇంకా జస్ట్
ఉమ్ ప్రయాణాలు చేయడం నీకిష్టమా
ఆ అవును
ప్రయాణాల వల్ల ఏం నేర్చుకోవచ్చు
ప్రయాణాల వల్ల ఏం నేర్చుకోవచ్చు అంటే ప్రయాణంలో ఇప్పుడు మనం జర్నీ చేస్
చేస్తూ అన్ని కొత్తయి అచివ్ చేస్తూ ఉంటాం కదా
దానిలో కొత్త కొత్త ప్లేసెస్ కానీ ఆనందంగా ఉంటది ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటాము వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు
ఉమ్ కొత్త విషయాలు తెలుసుకుంటాం
తెలుసుకుంటాము మన మనసంతా రిఫ్రెష్ అవుతది మైండ్ అంతా రిఫ్రెష్ అవుతది కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాము. ఇప్పుడు మనం వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ భాషలు గాని అక్కడ సాంప్ర దాయాలు అంటే అక్కడ ఎలా వాళ్లు పనుల్ పనులన్నీ ఎలా చేసుకుంటారు అక్కడ వంటలు ఎలా ఉంటాయి అక్కడ పరిస్ పరిస్థితులు అలా ఉంటాయి అవన్నీ తెలుస్తది కదా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క క్రొత్తదనం కనపడుతది కాబట్టి అనేక విషయాలు చాలా మంచి మంచి విషయాలు
అదే
మీరు ఎక్కడికైనా వెళ్ళారా
మేము రాజమండ్రిలో వెళ్ళాము రాజమండ్రిలో ఆ నార్మల్గా రాజమండ్రిలో గోదావరికి ఇంకా కొన్ని ఫుడ్ భోజనం చేసే చోట్లకి
ఆ ఇంకా
ఇంకా భోజనం అయితే రాజమండ్రి లో అంతా బానే ఉంటది
ఓకే
- ఆ గోదావరి దగ్గర కూడా చాలా బాగుంటది గోదావరి దగ్గర మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు
ఓకే
స్క దర్ సంబతుంది అక్కడ సూర్యుడు వెళ్ళిపోయేటప్పుడు బాగుంటదంట సూర్యుడు వేలిపోయేటప్పుడు ఇంకప్పుడు అస్తమయంలో బాగుంటది అప్పుడు ఆ టైమ్ లో ఆ వాటర్ ఆ నీళ్ళు ఇంకా సూర్యుడు మంచిగా చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంటదంట ఆ చాలా ప్రశాంతంగా ఫీల్ అవచ్చు ఆ అవును
అంట
అందుకే రాజమండ్రి వత్తే అ ఇంకా రాజమండ్రిలో చాలా ఫేమస్ అయిన బ్రిడ్జ్ కూడా ఉంది కదా ఇండియా ఫస్ట్ ఎన్షింట్ బ్రిడ్జ్
ఓకే
నాలుగు కిలోమీటర్లు పొడువుగల బ్రిడ్జ్ రాజమండ్రిలోనే ఉంది రాజమండ్రిలోనే ఫస్ట్ చ్ మొదటిగా కట్టారంట మొదటిగా ఉండేది రా ఉన్నది రాజమండ్రిలోనే అంట
తర్వాత ఈ పక్కన జిల్లాలకి పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి వీటికి ఇదివరకు రోజులలో పాత రోజుల్లో నీళ్లు ఉంటేవి కాదంట కదా నీళ్ళు అలా వేస్ట్ గా సముద్రం లో కలిసిపోయేదంటా అయితే కాటన్ దొర అని ఒక ఆయన బ్రిడ్జ్ కట్టడం వల్ల
మ అే అవును కాటన్ దొర అంటే గుర్తొచ్చింది మనకి జే దేశం కోసం పోరాడిన గాంధీజీ ఇంకా మంచిగా చంద్ర సుభాషచంద్రబోస్ ఆ అలాగా స్వామ్ ఆ ఇంకా చాలా మంది అళ్ళందరూ వాళ్ళందరిని చూస్తే నీకు ఏం అనిపిస్తది?
దేశభక్తి ఇంకా దేశం కోసం నేను కూడా ఏదో ఒకటి చేయాలి. దేశంలో మంచి మంచి విషయాలు తె
ఉంది ఆ ఆ అవును ఊమ్ మొన్న మీరు ఏదో? ఆ నాకేమనిపించింది నాకు అదే అనిపించింది మంచిగా నైతికల విలువల్ని పాటిస్తూ నై మంచిగా ఉండాలి. వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి.
ఒకే
కాని ఇంకా మొన్న మీరేదో? పండుగ జరుపుకున్నారు అది ఏం పండగ ఎందుకు జరుపుకుంటారు దానిలోని విశేషణం ఏంటి?
మొన్న జరిపిన పండగ అయితే మా ఊరు సైడ్ జరుగుతుంది అది గ్రామం ల ఎక్కువగా
ఆ
మనమే
మూడు వెళ్ళ ఆ బీచ్ దగ్గర టెంపుల్ ఒకటి ఉంది.
ఆ టెంపుల్ దగ్గర రెగ్యులర్ గా ప్రతి ఇయరు ఆ పండుగ జరుగుతుంది చాలా మంది వస్తారు.
ఓ గుడి ఉందా?
అవును గుడి ఉంటాది అక్కడ గుడి దగ్గర ప్రతి సంవత్సరం ఆ పండగ సమయానికి చుట్టుపక్కన ఊర్లు వాళ్ళు ఇంకా భక్తి కరిగిన వాళ్ళందరు వస్ అక్కడ చాలా మంచిగా ఆ పండగ జరుపుకుంటారు.
ఆ అదేలే మేము కూడా క్రిస్మస్ చేసుకుంటాం. డిసెంబర్ లో
ఓకే ఎలా జరుగుతుంది మీకు క్రిస్మస్
క్రిస్మస్ రోజున మేము ఆ ప్రార్థన చేసుకొని దేవుని పూజించి అలాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో మంచిగా ఎంజాయ్ చేస్తాం కుటుంబాలుగా అ ఒక దగ్గర కూడుకుందాం.
చాలా బాగుంది పండుగ చాలా మంచిగా చెరుపుకుంటున్నారు కదా! కుటుంబం అంతా ఉండడం అంటే చాలా సంతోషం కదా అందరు ఒక చోట
అవునప్పుడు ఐక్యత పెరుగుతుంది. అందరు మధ్య బంధాలు పెరుగుతాయి. ఉమ్ ఒకరికొకరు సహాయంగా ఉంచు ఉంటాము
అవును పండగలప్పుడు చాలా మంచిగా జరుగుతుంది కదా వాతావరణం కూడా చాలా బాగుంటుంది
అవును వాతావరణం అంటే గుర్తొచ్చింది ఇక్కడ మాకు వర్షం పడట్లేదు మన్ ఫుల్గా ఎండలు కాస్తున్నాయి వామ్మో చచ్చిపోతున్నాం అసలు
అయ్యో మాకు ఈ రోజు వర్షం పడింది మేమున్న ఊరిలో వర్షం పడింది ఇవాళ చాలాతో ఎక్కువగా పడింది ఊరుములు మెరుపులు చిన్నపిల్లలు అయితే భయపడేటట్లుగా చాలా వర్షం పడింది అవును
అయ్యో మాకెప్పుడు వాతాత ఆ వర్షం
అయ్యో
ఆ మాకు వర్షాలు లేవు అసలు ఎండలుగానే ఉన్నదీ ఇంకా
ఇక్కడ కూడా బాగా ఎండ వేసింది గడిచిన కొన్ని రోజులుగా అయితే నిన్న ఈ రోజు కొంచెం చాల కాబట్టి ఈ రోజు బాగా వర్షం పడింది చాలా గాలిదు వాన
ఉ